అ
హలో నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి ఏం చేయలేదండి మా కొత్త ఇంటి పెద్దరా డోర్స్ కలడుతుంటే చూస్తున్నాను
అవునా అండి తిన్నరా అండి
లేదండి ఇంకా తినాలి
అవునా పొద్దున్నక తినలేదాండి
పొద్దున్న తిన్నాం టిఫిన్ చేసాం అట్టు వేసుకొని తిన్నాం
అవునా
హ
హుహ్ తిన్నామండి
ఆహ్ ఏం తిన్నారండి
అన్నమే తిన్నానండి
ఎందుకు టిఫిన్ ఏం చేయలేదా
ఆహ్
టిఫిన్ టిఫన్ ఏ
ఆ టిఫన్ ఏం లేలేండి నిన్న లేచింది ఏడు గంటలకి ఇక ఎప్పుడు వేసుకొని తినాలండి టిఫిన్
ఏఐడు గంటలు లగిస్తే ఏమైంది
ఏడు గంటలకులేతే ఇగ టిఫిన్ సెవెన్ కి ఎయిట్ కి తింటే మంచి ఉంటది ఇక
అబ్లగండి మహం కడకండి ఫస్ట్ వ తంది తసి త
ఆ పని ఏమిండదు కాని ఇక పడుకోవడ మా అమ్మాయి జెత్తది పని
అమ్మ చేస్తుంటే హాయి ఉంటపోతున్నా పెళ్ళయితే నాలాగ తెగ్గిసిద్ందింది
ఏలా అండి ఇంకా పొద్దున్నికలు ఏం చేసలాండి మీరు అసలు
పొద్దుగాల నుంచా లేసినాము బాసన తిగాము బట్టలు ఇచ్చాము అన్నం కూడా వండాము
ఉమ్ పని చేసుకున్నారా
ఆ ఇ మా బాబాయ్ వాళ్ళ వాళ్ళు వస్తే వాళ్ళకి టీలు కాఫీలు మధ్య పలు అందిస్తున్నాను
అవునా
ఉ
ఉమ్ ఏ చికెన్ గిట్లా ఏమి వండుకోలేదండి మరి
ఈ రోజు ఒక రండి రేపు వండుతాను
ఆహ్
రేపు రేపు వండుకుంటాం ఈరోజు చికెన్ వండుకోము చెప్పాను కదా ఆ నేను చెప్పాను కదా ఈ రెండు రోజులు మాంసం వండం
ఉమ్ ఆహ్ పాప వాళ్ళ ఏం చెత్తాలండి మరి
ఉమ్
మీ పాప వాళ్ళు ఏం చెస్తారు
అన్నం తినడానికి ఇంటికెళ్ళారండి నేను ఇక్కడ కొత్త ఇంట్లో ఉన్నాను అమ్మ వల పాత ఇంట్లో పిల్లలు వెళ్ళారు
అవునా వాళ్ళు తంటారా మీరు వినిపియాలండి చిన్న పాపకి
చిన్న పాపకు నేనే తినిపించానండి పెద్ద పాప అయితే తనే తింటుంది
అవునా
చిన్న పాపం నేను తినిపియాలి
ఉహు నిన్న దగ్గరికి మా అక్క వాళ్ళు వచ్చరాలని మా ఇంటికి అయితే రాకుండా వేయళండి.
అదేంటి?
నిన్న పెళ్ళింటే వచ్చిలాంట నేను బస్సు లో వత్తాంటే నాకు అవ పడ్డారు ఆ
దగ్గరేగా మరి రావచ్చుగా నీ అక్కవాళ్ళు
అంటే ఇగ మా బావ కూడా వచ్చిండట కారు తీసుకొని
వస్తే ఏమైంది?
యా ఇడ్డి చూసుకున్నారు ద్దు మళ్ళా అట్ నుంచిలాటే పోయిు ఇగ ఇగ రాలేదు రమ్మంటే ఓడ ఇటు ఇగ
బాద అనిపించలేదా మీకు రాపోతే
ఏ బాద అంటే మొన్నద మీరు వాళ్ళు వత్తునే ఉంటారు మళ్ళా స ఆదివారం రోజు వత్తారట మళ్ళా
ఉహు
ఇ దగ్గర్లో ఉంటాల ఇప్పుడు వత్తనే ఉంటారు.
అ
ఉన్న
ఏంటండి ఇంకా ఏమన్నా వండుకున్నారా?
ఆనుకున్నాం తిన్నాం కాకరకాయ, టమాటా
కాకరకాయ టమాట కూర చేస్తారా?
చేసుకోరా మీరు?
అస్కల్ మేము కాకరకాయ టమాటా వేసు ఉండ ఎప్పుడు చేసినా కాకర కాకరకాయ వేపుడు మాత్రమే చేస్తా పప్పు చేసుకుంటాం కాతరక వెయ కాతర కాయ్ వేపుడు గోంగూరకి కాకరకాయి వేపుడు అలా చేసుకుంటాం కానీ ఎప్పుడు కాకర వె టమాటా వే
కాకరకాయ టమాటా బావుంటందండి నా
మేమ్ ఎప్పుడు తిన్లే అసలు
నా మార్కెట్కి పోయినండి నేను అంగడికి అంగడికోయి కూరగాయలు అన్ని తీసుకొని వచ్చిన చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలకైతే
మ్ ఇక్కడ కూడా రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి.
కిలో టమాటాలకి ముప్పై రూపాయలండి.
మీకు ముప్పై, మాకు యాభై
మీకు యాభై రూపాయలు అవవా ఇంకా ఇక్కడ బానే ఉన్నాయిగా రేటు
ఆ కేజీ ముప్పై రూపాయ యాభై రూపాయలు బెండకాయలు కేజీ డెబ్బై రూపాయలు.
వామ్మో మరి ఇట్ల అయితే ఎట్లా అండి?
నేం తినలో మరి
మరి ఎట్లా వినాలనో, ఎట్లా బతుకనో కాలమో అయితలేదు. మ్ వాన పడ్డదండి మీ కడ నిన్న?
వానా వానే ఏం లేదండి బాగా ఎండగొడుతుంది.
అవునామ్మా అక్కడ చల్ల పడుతుంది కానీ వాన అయితే పడట్లేదండి ఈ రోజు మొత్తం చల్ల ఉన్నది. ఇగ గొంతు మారింది.
చల్లగా కూడా పడట్లేదు ఏ వర్షం కూడా పడట్లేదు.
చల్లదనానికి మంచి నిద్ర వస్తుందండి
ఎంక ఏంటిడి బ నిత్రపోంలి
ఆ ఇప్పుడే వాడుకొని వసిందండి
తినండి మల్ళీ పడుకు
అల్ వాళ్ళు కొల అలవన అలా నేను అనుకున్నా కడ మూడ అవుతుంది ఏమో అని లేసిినండి కాకపోతే రెండే అవుతుంది
ఇప్పుడు మళ్ళీ తినండి తినేసి మళ్ళీ పడుకోండి కాతే ఇది అప్పుడు లే డి మళ్ళీ తినండి మళ్ళీ పనుక్కండి
అవు అ లే
అ
ఇంకా
అమ్మ తిట్టదా అండి అలా పడుకుంటే
ఎందుకండి ఇప్పుడు ఏం పని ఉంటదండి మధ్యాహ్నం ఏం పని ఉండదు
అనుకోట అండి
పొద్దున్న పుటిగా మాకు ఉన్న పైన ఏముందండి మా అమ్మలు శాకులుకి అలకిదల్లి బోలు దోముతుది
ఏం సాయం సాయం ఏం చేయరా మీ అమ్ందుకు మీరు
ఏ ఒక్కొక్కసారి ఎతేటన్నా బైక్ అడుకో ఆటో ఇటో పోతారు కదా అప్పుడు చేస్తానండి నేను
ఉ
ఇప్పుడు పంలలో కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటాలి మా అమ్మ ఇట్లా
అమ్మకు కూడా సాయం చేయండి తర్వాత మా అమ్మ పత్ర ఎలా చేసుకునిది పని
ఇయా ఒక్కొక్కసారి ఎత్తలేండి
మరి చేకు ఉంట అమ్మకదా పని పిల్లలకి చెప్పడంరు రావదుు టైం లేడి మీరు కూడా మీరు చేయకపోతే ఇంకెవరు చెస్తారు
అవును కదా మనం చేయపోతే ఎవరు ఇస్తారు ఇంకా బయట వాళ్ళు ఎవరు వయరు మనమే వేసుకోవాలి పని మన పని మనమ
అ ఏంటండి ఇంకా సంగతి
ఏముందండి ఏం లేదండి అలా ది వన్ సినిమా కొంచెం సగం చూసిందండి నీక అప్పటికే నిద్ర వచ్చింది వాండుకున్న నాళేనైతే
ఏం సమా
దివన్
ఇవా ఎవరిదండి అవి
తెలివదు
పేరు ఏంటి హీరో పేరు ఏంటి
హీరో పేరు కూడా తెలియదండి ఆయన కొత్తా ఆయనే హీరోయిన్ కూడా కొత్తామనే
ఫోన్లస రాడి
ఫోన్ లోనే కొంచెం అత్తట్లా చూసినా ఇక నిద్ర వస్తుందని వండుకున్నానండి ఇక
మీ మీకేమో కానీ నాకు ఇప్పుడు వస్తుందండి మీ మీ నిద నాగద్ద కొచ్చ
మాట్లాడుతా అంటే మేము కూడా వస్తానట్టుందండి
మీ నిద్ర నాకు వచ్చింది ఇప్పుడు
అవును ఫోన్ లోనికలా
మీరు నిద్రపోయారుగా ఇంకా మీరు నిద్రపోయిన చాలు నన్ను నిద్రపోతూనే ఉంటుంది
అవునా అండి మా అమ్మ పోస్ట్ కడి పోతానని వెయిందండి అంటే పాన్ కార్డు అప్లై చేసినాము అన్న తీసుకొస్తాన్నాను పోతుంది కాగాని ఇంతేసేపు దాకా ఇక మా ఇంటి పక్కనళ్ళతోనే ముచ్చ పెట్టికి ఇప్పుడే పోతుందండి అడికి ఆ నను ఏమో పోయింద నను అనుకుంటారా హ ముచ్చట అంటే బంగారం
ఉ
వవాళ ముచ్చలు పెడతా అంటే అన్నీ ఉంటదండి ఇక గాాలతోంది చల్ల ఉన్నది వారషం పడుతుందో పడదో ఈ రోజయినా
పడమని దేవుని ప్రార్థించండి
నిన్ననేమో ఇంటి దగ్గర పడ్డది కాని బయల కడన అయితే పడలేదండి వర్షం అక్కడ
అక్కడ ఏం చేస్తారండి బయారి దగ్గర
అంటే పత్తి గింజలు విట్లా పెడతారు
హ
ఆ ఇంటికన్నో పడ్డది ఎక్కనో వళదు ఆడ పడితే కొంచెం ఏదన్నా ఉపయోగం ఉండే ఇంటికన్నా పడితే ఏమి ఉపయోగ అండి
అంటే
ఆ మీ కొత్త త కలుపులు పెడుతుల అండి
అయినంది మా బాబాయ్ గారు ఒొట్ర ఇ పని చేస్తారు
అవునా
ఆయనే పెడుతున్నారు ఇప్పుడు
పట్టడ మర
ఆ వేకలే కట్టా ను కింద ఇల్ ఫ్లోరింగ్ వేయాలండి
అవునా స్లాబ రేకుడా
అదే
అయోరి మరి ఇంద్రామిల్చ్చదాక ఆగా ఇలాండి స్లాప్ అయితే రేకులు అయితే ఎండాకాలం మస్తే పకం ఇబ్బంది కదా
మాకు ఇంటికికుతన్న చెట్లు ఉన్నాయంండి చల్లగా ఉంంది ఎండాకాలం కూడా చల్లగా ఉంది
ఎంండగాలంగా అంటే రేకులు ఇస్తారు కదా మరి అని
రేపులు కా రేప చెట్లు రిం చుట్టూ ఉన్నాయి కదా దా దాని వల్లే మకు కల ఎది
అవునా మీకు ఇప్పుడు ఆడ కూడా జాగుందండి వేరేక్కడా కడుత తల్ల ఇప్పుడు
ఇ జాగ లేదండి అర్దింట్లో ఉంటూ సున్న జాాలలో ఇల్లు కట్టారు
అవునా ఎప్పుడు అద్దెగా ఉంటాలండి మీ అమ్మవారిని
అవునండి పూరి వరుస
అవునా డబ్బులు తీసుకుంటార మరే వాళ్ళు
ఏంటండి
డబ్బులు తీసుకుంటారు వాళ్ళు అంటేనా
చేసుకుంటారు ఊరికి ఎవరి ఇస్తారండి
ఆ అంటే కొంతమంది ఊళ్ళ ఉండకుండా ఇయా అంటేటోళ్ళు కొంతమంది ఇస్తారని కొంత అయిన్ని ఇప్పుడు అందరుూ పైసలుని చూసి అ చెతారు
ఇక్కడ పల్లెటూరు కదండి బాగా దాని కోసం అనేసి పూరి గుడిసే కదా నెలకి అ జండలు తీసుకుంటారండి
అవునా అండి
అదే దాబా రేట్లు అయితే నెలకి వెయ్యి రూపాయలు అలా తీచ్చుకుంటున్నారుారండి సిటీలో అయతే చిన్న రూమ్కే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు
అవునా అండి
హ మా ఊళ్ళ అయితే ఇంకా రేట్లు ఎక్కువ అద్దళ్లకి పద రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వెయ్యి రూపాయలు తక్కువ ఇల్లే మీ ఊళ్ళో ఇల్లు అద్దరికి దొరుకుతానండి
ఆ ఆ దొరుకుతాయిండి ఉన్నాయి ఐదారు ఇండ్లు ఇ ఈ కట్టుకొని ఐదు తర్వా పట్టణంలోకి ఇట్లా పోతారు కదని వాళ్ళే ఇస్తారు అన్నట్టు
కకు కుదరుకు తీ అడి
తక్కువకి ఏం దొరికాయండి మంచిగానే అడుగుతారు డబ్బులు
ఎంత చెప్తారు
వెయ్యి రూపాయలుంటాయి పన్నెండు వందలు పదిహేను వందలు కే త రండ మా దగ్గర ఆ సారిే ఆడిడి అంటానండి
అడ కూడా